వినిపిస్తుందా వినిపిస్తుందా
హలో
వినిపిస్తుందా మీకు
ఆ వినిపిస్తుందండి బాగున్నారా
ఎలా ఉన్నారు
బాగున్నా ఉగాది పండుగ బాగానే సెలబ్రేట్ చేసుకున్నారా
ఆ అండి మేం బాగా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారు
చాలా బాగా చేసుకున్నామ అండి
అవునా ఏం వండుకున్నారు ఉగాది రోజు
మేమా ఉగాది పచ్చడి
ఓకే
ఆ వడలు చేసుకున్నాం పులిహోర చేసుకున్నాం
అవునాండి మీ సైడ్ ఉగాది పండుగకి ఆ ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారు
అన్ని షెడ్ రుచులు కలిపి చేసుకుంటామండి మామిడికాయ కారం కారం పొడి ఉప్పు తీపి పులుపు అన్ని కలిపి వేపా వేపాకు అది అన్ని కలిపి చేసుకుంటామండి మీరు
అవునా మేము అలాగే చేసుకుంటాం అంటే చింతపండు కూడా ఎస్తారు కదా
ఆ ఎస్తారండి
ఓ మేము అలానే చేసుకుంటాము
అవునండి
ఇంకేంటండి విశేషాలు ఇంక అంతేనా మీరు వండుకుంది
ఆ అంతేనండి మళ్ళీ గుడికి వెళ్ళాము పూజ చేసుకున్నాము
అవునా మేము గుడికి వెళ్ళామండి ఇంటి ముందే మాకు రాములు గుడి ఉంది అన్నమాట అ ఎప్పుడు ఏ పండుగ వచ్చినా అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటాం మేము ఉమ్ ఉగాది పండుగ అయిన తర్వాత అ నాన్ వెెజ్ అని ఉంటుది కదా అప్పుడు ఏమేం వండుకుంటారు మీరు
మటన్ చికెన్ పలా పలావ్ బిర్యానీ చికెన్ బిర్యానీ
అవునా నేను మొన్న వచ్చేసి మెంతి ఆకు తీసుకొని చికెన్ ఫ్రై చేశాను
అవున
అది చాలా బా వచ్చింది ఒకసారి మీకు చెప్తాను మెంతి చికెన్ ఫ్రై పెట్టండి పిల్లలు కూడా బాగుంటుంది అంటే నార్ల్గా పిల్లలు మెంతాకు పుదీనా ఇలాంటివి తిన్నారు కదా
అవునా
ఇప్పుడు అయితే పిల్లలు ఆ తింటారన్నమాట
అవునండి ఒకసారి ట్రై చేసి చూస్తానండి
సార్ చెప్తాను వినండి మీకు నచ్చితే కానీ మీరు ట్రై చేయండి
సరేనండి చేస్తాను
చేసి అని మక్కలా రెడీ చేసుకోవాలి మనం
అవునవును
వచ్చేసి ఆ ఆ చెక్క లవంగా కొంచెం మిరియాలు ఇది మిక్సీ క పట్టుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి
అవును
వచ్చేసి ఉ మామూలు ముద్ద మసాలా చేసుకుంటాం కదా అల్లము వెల్లుల్లి కొత్తిమీర గట్టిగా ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి రెండు మెయిన్ మసాలాస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ జంపుగా ఒక నాలుగు పచ్చిమిరపక్కయలు తరుక్కోవాలి
ఆ
ఉల్లు ఉల్లిపాయ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఒక చిన్న టమాటో ఇవన్నీ తరుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ రెసిపీకి వస్తే ఫస్ట్ ఆ చిల్లీస్ టొమాటోస్ ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం మసాలా ముద్ద రెడీ చేసుకున్నాం కదా ఆ కొత్తిమీర అల్లం వెల్లుల్లి అది వేసు కోవాలండి అది బాగా వేయించుకోవాలి అది వేయించుకున్న తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా నీరంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత చెక్క లవంగా
ఆ
చెక్క లవంగా అది మనం మిక్సీ వేసి పట్టుకున్నాం కదా అది వేసుకొని బాగా ఎయించుకోవాలండి అది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత
ఆ
హామ్ అది బాగా ఉడికిన తర్వాత మనం మెంతాకు వేసుకోవాలి
అవును
మెంతాకు వేసుకొని బాగా ఫ్రై చేసేయాలండి అయిన తర్వాత నెక్స్ట్ కారము ఆ గరం మసాలా ఉంటుంది కదా
అవును
అది ఎసుకొని బా ఫ్రై చేసుకుంటే అంతే అండి రెడీ అయిపోయినట్టే పైన కొత్తిమీరచల్లుకోండి
అవునండి
మీరు మటన్ ఎలా చేస్తారండి మాక్ చెప్పగలరా ఏమైనా మీ స్టైల్ నచ్చితే మేము చేసుకుంటాం
ఆ సర్లేండి
మటన్ చెప్పగలరా నాకు
ఆ చెప్పగలమండి సేమ్ మీరు చేసేసే చేసిన ప్రాసెస్ లోనే అల్లం పే వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసుకుని ఉల్లిపాయి పచ్చిమిరకాయలు అన్ని బాగా ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎయించుకోవాలండి
మీరు అవి అలా ఎయించుస్తారు మేము నార్మల్గా వేయించుకుం
అవునా అంటే అది టేస్ట్ మటన్ లోకి చాలా బావుంటుందండి
అవునా అంటే మీరు ఆ దీ బా గుజ్జు గ్రేవీ రాడానికి ఏమన్నా యాడ్ చేస్తారా నాకు టిప్స్ చెప్పొచ్చు కదా నేను ఎప్పుడు మటన్ చేసినా
అంటే గుజ్జు రావాలంటే ఒక ఉల్లి పాయ ఒక టమాటా బాగా అల్లం వెల్లులిపాయ పేస్ట్ లోకి వేసి మిక్స్ చేసి ఆ వేయించుకొని చేసుకుంటే చాలా గ్రేవీ ఎక్కువ వస్తుందండి మటన్ లోకి కొద్దిగా పెరుగు యాడ్ చేసి బాగా కలిపి కుసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి చేసుకుంటే చాలా బాగా టేస్టీ చాలా టేస్టీగా వస్తుందండి
అవునా అండి మ్ పిల్లలు బాగా తింటారండి అయితే కారం తక్కువగా ఎసి చేస్
ఆ కారం తక్కువగా వేసి చేస్తాము అంటే ఫ్రై చేసీస్తామండి మటన్ సెపరేట్ గా అప్పుడు చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కారం తక్కువేసి చేస్
అవునండి ఇంకేంట తే విశేషాలు పండుగ అయిన తర్వాత ఏం చేసారు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా
చ ఎక్కడికి లేదండి ఇంట్లోనే గారెలు చెక్కలు పిల్లలకి ఇష్టమైన పిండి వంటలు చేసి స్టోర్ పెట్టుకుని రోజు స్కూల్ కి స్నాక్స్ మా పంపిస్తామండి
అవునా చెక్కలు ఎలా చేస్తారండి మీరు
బియ్య పిండితో చేస్తామండి
ఓకే ఆ దాంట్లోకి ఏమేమి ఎస్తారు చేకల్లోకి నార్మల్గా
అంటే శనగపప్పు నానబెట్టుకుని బియ్య పిండిలో కలుపుకుని పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీకి వేసుకుని ఒక బట్టలోకి వడగట్టుకుని ఆ రసం వేసేసి బాగా ముద్ద ముద్దలాగా కలుపుకొని ఆ చెక్కలో ప్రెస్ చేస్ తర్ కదండి దాంట్లో చిన్న చిన్న ము ద్దలాగా పెట్టి ప్రెస్ చేసి నూనెలో ఫ్రై చేసుకోవటమే డీప్ ఫ్రై
అవునా బావుంటాయి కదండి తినడానికి టైం పాస్ కి
చాలా బా
ఇవి నార్మల్గా గుంటూరు వాళ్ళు ఎక్కువ చేస్తారండి గుంటూరు సైడ్ వాళ్ళు మా ఊర్లో చాలా మంది గు టూరు వాళ్ళు ఉన్నారండి చాలా మంది దగ్గర విన్నాను అనమాట చెక్కలు చెక్కలు అంటారు నాకు ముందు అర్థంమయ్యేది కాదు చెక్కలు అం టే ఎంటని
అవును
ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థం అవుతుంది నాకు
మేము ఎప్పుడు చేసుకుంటామండి అయిపోగనే మళ్ళీ చేస్తానే ఉంటాం పిల్లల కోసం ఆ మా అత్తయ్య వాళ్ళే మాకు నేర్పి ప్పించారండి
అవునా ఇంకా ఏవన్న మీరు ఏమైనా ఇంట్లోనే చేస్తారండి లైక్ పచ్చళ్ళు
ఆ మొత్తం అన్ని పచ్చళ్ళు చేస్తామండి మామిడికాయ ఉసిరికాయ నిమ్మకాయ గోంగూర పచ్చడి టమాటా పచ్చడి అన్ని చేస్తామండి మేము
ఆ అవును ఉసిరికాయ పచ్చడి షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిదంటారు
ఆ ఆరోగ్యానికి చాలా మంచిదండి
ఆ రోజు ఒక ముక్క తినాలి అంటారు దాన్ని
ఇంకెంటండి విశేషాలు
చెప్పాలి ఈ రోజు ఏం చేశారు నైట్ డిన్నర్ కి
అన్నము మెంతికూరు పప్పు
అవునా మెంతాక్ చికెన్ అంటే మెంతికూర పప్పు ప ప్పు చేస్తారండి మీరు బాగా అంటే ఇది సమ్మర్ కదండి కొన్ని కొన్ని తినాలనిపిస్తది అన్నమాట జ్యూసులు ఫ్రూట్స్
ఆ
పిల్లలకి ఎలా మీరు సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి ఏం డైట్ ఫాలో అవుతారండి లైక్ కొబ్బరి బోండము ఫ్రూట్ ఇలాంటివి పెడతారా లేదా నార్మల్ గా ఉన్నవే పెడతారా
ఎక్కువ ఫ్రూట్స్యే పెడతామండి మధ్యాహ్నం మజ్జిగ ఇంటికాడ కొబ్బరి చె కొబ్బరి మొక్కలు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి మాకు ఇంటికాడే ఉంటాయండి కొబ్బరి బొండాలు
అబ్బా ఎంత బాగుంటుందండి అలా ఉంటే బెంగళూరులో వచ్చేసి ఎంత రేటు ఉంటాయండి ఒక కొబ్బరి బోండం
మాకు ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయండి
అవును అవును అక్కడంతా సిటీలో చాలా కష్టం అండి దొరకడం అవి
ఇక్కడ మన ఇంట్ ఇంటికాడే ఉంటాయి కాబట్టి మాకు ఇబ్బంది ఉండదండి
అవునా ఇంకేంటండి ఏం చేస్తున్నారయితే
ఏం లేదండి ఇంటికాడే హౌస్ వైఫ్
ఉమ్ మేము పండుక్కని ఇంటికి వచ్చామండి అలానే మా చెల్లి బర్త్డే ఉంది ఈ రోజు మేం ఫ్యామిలీ అందరు సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఎప్పుడు సమ్మర్ లోనే ఉం ఉంది అది ఒక ప్లస్ పాయింట్ అండి
అవునవును బా ఎంజాయ్ చెయచ్చు అందరూ ఫ్యామిలీ అంతా కలిసి బాగా ఎంజాయ్ చెయొచ్చు
అవునండి
ఆ ఇంకేంటండి విశేషాలు
ఇంకేంటి చెప్పాలి ఇంట్లో అందరు బాగున్నారా అత్తయ్య మామయ్య
ఆ అందరు బాగున్నారండి సమ్మర్ కదా ఎక్కడికైనా వెళ్టానికి ప్లాన్ చేసుకోవాలి
అవునవును సమ్మర్ లో ఇంట్లో ఉండడానికి అవ్వద పిల్లల్ని పట్టుకొని ఇంట్లో ఉండడం కష్టం
అవును ఎక్కడికనా వాళ్ళకి స్కూల్కి వెళ్తారు కదా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటుంది కదా పిల్లలకి కూడా
అవునవును
ఎక్కడికి వెళ్లరు స్కూల్ అని హాలిడేస్ ఎక్కువ ఇవ్వరు కాబట్టి మనకి ఎండా కలం సెలవుల్లోనే బాగా వెళ్ళొచ్చు
హుమ్
ఇంకేంటండి
అయితే మీరు ఒక మంచి ప్లేస్ చూడండి అరుణాచలం కి వెళ్తే మనకు అక్కడ ఏంటంటే మన బెనిఫిట్ ఏమంటే అండి అరుణాచలం వెడితే పిల్లల కలానే పాండిచేరి కూడా తీసుకెళ్లిపోవచ్చు దగ్గర అన్నమాట టెంపుల్ చూ అది ఫేమస్ టెంపుల్ అండి అరుణాచలం అనేది ఒకసారి వెళ్ళండి మీరు ఎంత బాగుంటుందో పాండిచ్చేరికి వెళ్తే అవును పాండిచ్చేరికి వెళ్తే పిల్లలు బీచ్ లో చాలా బాగా ఆడుకుంటారు అన్నమాట
అవునవునండి పిల్లలకి బాగా ఎజాయ్ చేసి ట్టు ఉంటుంది మనకి ఫ్రీగా ఉంటు ఎక్కడికెళ్లాం కదా ఇంట్లోనే ఉంటాం కాబట్టి
బెంగళూరు సైడ్ వస్తే అండి మీరు ఆల్మోస్ట్ మైసూర్ నుంచి అరుణాచలం అరుణాచలం నుంచి పాండిచేరి అలా అన్నన్ని తిప్పేసుకొని రావచ్చండి బెంగళూరు లో షాపింగ్ చేసేసుకోవచ్చు శుభ్రంగా అన్ని అయిపోతాయ అన్నమాట
అవునవును
ఉ
ఇంకేంటింటతే భోజనం చేయ్యాలా ఇంకా
ఇంకా లేదండి ఇప్పుడే లేదు ఎయిట్ థర్టీ కట్ట ఇక్కడ మేము లేట్ గానే చేస్తాం ఇస్తామండి
అవునాండి ఓకే అండి థ్యాంక్స్ అండి మీ విషయాలు షేర్ చేసుకున్నందుకు మాతో
థాంక్స్ అండి బయ్ ఆ కేం బయ్